వాళ్ళ ఇంటికి తన ఇంటికి తాత వేది శ్వేతక్క వెళ్ళింది వాళ్ళ ఇంటికి
హలో ఆ ఏం చేస్తారండి
ఏముందండి ఏం లేదు అది ఊరికే డిస్కనెక్టింగ్ అని పడుతుందండి
అవునా ఇవిసేది సిగ్నల్ ప్రాబ్లమ్ అండి వ తక్కువ గానే ఇవ్వు దానివలేమో
హ్మ్మ్ ఇంక కొంత సే ప్పు అయితే ఇంకొక టూ మినిట్స్ అయితే బాగుండేది
అవు ఏంజ తమట్ పెట్ట మన ఏం చే తిన్నామండి తిన్నాము పడుకోబెట్టాలి
ఆహా
అమ బాబు కూడా రాసుకుంటేన్న నిద్ర బేడి రాత్రాండవానినుకున్నా
ఆహాహ
వామ్మో మలిచిపోయినట్టున్నది పడుకున్నాడు ఇగ రాస్ ఉంటా
ఏ క్లాస్ చదు తుండు మీ బాబు
ఎల్కేజీ అంటే ఇగా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎల్కేజీ ఉండదు ఫస్ట్ క్లాసే ఇగ
అవునా
మ్మ్ ఇగ రేపు ఎల్లుండి స్కూల్ డుమ్మా అంటే రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే కదా
ఆ మళ్ళీ మండె ట్యూస్డే పోతె వెడ్నస్డే థర్స్డే మళ్ళీ హాలిడేస్ అంటగా టూ డేస్
ఆ మళ్ళ పండగ సెలవులు ఎట్లుంటదొ ఇగ ఈ వారం రోజులు నర కందువలె
ఉం హాఫ్ డె స్కూల్స్ గుడ ఇష్ స్టార్ట్ అయిత ఉగాది తర్వాత
ఆ
సిక్స్టీన్ నుంచి అంట లె ఆ నాక
ఆ హలో హలో హలో హలో హలో
హలో అ
హలో
ఆ వినవడ్ తుందండి మీ వాయిస్ నా వాయిస్ వినవడ్ తుంద హలో అదేదా ముని చెప్పండి తాతే పోయిండుగా ఇంటికి అగో ఆడికి పోయిండు అద పొదుగాల ఇగ అందుకని ఆ హలో చెప్పండండి నీ వాయిస్ వినబడతంది సురేష్ బాబాయ్ తీసుకొని వెళ్ళిండంట మళ్ళీ ఆ చెప్పండండి
వినిపిస్తుందా మీకు అప్పటి నుంచి నేను మొత్తుకుంటాన చెవ్లు వినబడతలేదా మీకు
ఆ వినబడుతుందండి ఆవ్ మా అత్తయ్య వస్తే మాట్లాడుతున్నా
అవునా
ఆ మంచిగ
ఆ
ఆ మా ఇంటి కాంచి కంకుల్ తెచ్చామండి అగో ఇప్పుడే మా బాబాయోల్లింటికాడ తిన్నారు మా అత్తయ్య తినేసి ఇప్పుడే ఇంటికెల్ తంది అయితే కంకులున్ను దొండకాయలు కొన్ని కాకరకాయలు ఏల్తే తీసుకొచ్చాము అవి ఒక కవర్ లో పెట్టేసి ఇప్పుడే తినిపోతా ఉంటే వచ్చింది ఇంటికి అయితే తీసుకుపొమ్మని చెప్పిన ఇంకొక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయితే ఇగ వంకాయలు కాస్
ఫోటో పెట్టిల్లా
తోట పెట్టలేదని అని అంటే మాకు ఇంటేనుకా భూమి ఉంది ఆ భూమిలో ఈసారి ఏం ఏయలేదు పత్తిగాని ఏమెయ్యలే
ఉహు
కోతుల వల్ల దానికి కావాలి ఎవరు ఉండలేక ఏమేయ్యాలె ఇగ అట్లనేసి వంకాయ చెట్ ట్లు టమాట్ చెట్లు పెట్టినాం కొన్ని అంటే మామందంమయినా కాస్తాయి తినడానికి ఎళ్తాయి కదా అనేసి కూరగాయలు
ఆ
అట్లా అనేసి పెట్టినాం పెట్టి ఉంచినా ఇగ అవి పూతకొచ్చి కొన్ని కొన్ని చెట్లేమో కాయలేసి అంటే ఇప్పుడే పింద లేశినయి దొండకాయ చెట్టు ఫుల్లు కాస్తా ఉన్నాయి మాకు దొండకాయలు హు
మేము వస్తామండి ఇగ
ఆ సరే అండి
మాకోసం తెంపి పెట్టన్ మాకోసం తెంపి పెట్ టన్
ఆ ఆ కాకరగాయలు కూడా కాస్తా ఉన్నాయి అంటే చేనుకాడ చెట్టు పెట్టినా అప్పుడు పెడితే కాస్తా ఉన్నాయి అవి తిని తిని మాకు బోర్ కొట్టింది ఇగ అవి తినాలంటే తినబుద్ది కావట్లే అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు అన్ టే మా నానమ్మ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడల్లా తీసుకొని వస్తాం దొండకాయలైనా
అయితే మి ఇంటి పక్కన వాళ్ళకు దొండకాయలు కాకరకాయల్ కాసినప్పుడు ఇయ్యండి వాళ్ళు వేరే మళ్ళ మీకు వేరే ఇస్ సార్
హు మాత్తయ్య వాళ్ళకి ఇస్తామండి మా ఇంటి పక్కన ఇంకో అత్తవాళ్ళు ఉంన్ వాళ్ళకి ఇష్టం వాళ్ళు వాళ్ళకి మేం దొండకాయలు గాని ఆ కాకరకాయలు అని ఇస్తే వాళ్ళు మాకు పాలకూర సోరకాయలు అప్పుడు
ఆ ఇంట్లో మందమన్న ఎళ్తాయిగ ఖర్చుగాకుండా ఆ
వాళ్ళకి తినబుద్ధి కాకపోతే మాకు మాకు తినబుద్ధి కాకపోతే ఇగ వాళ్ళకి అట్లా షేర్ చేసుకుంటేనే ఉంటాం ఇగ మాళ్ళి మా పేద్ద ఆ
పెడుతరా అయిన వండుకుంటాడా
మా పెద్ద మామయ్య వాళ్ళకి అంటే మార్నింగ్ సెక్షన్ వాళ్ళది ఈవనింగ్ గ అంటే నైట్ మేము పెడతామండి అయిన ఆఫ్టర్నూన్ తినడు పొద్ ద్దుగల ఏమన్నా మిగిలితే ఎప్పుడోఒసారి తింటడేమో గని ఆయిన మధ్యాహ్నం తినాడు ఇంగ అట్లా అనేసి పొద్దుగాల వాళ్ళు సాయంత్రం మేం పెడుతున్నాం
అవునాా
ఒక నెల ఏ సిక్స్ మంత్స్ అయినాయిక మా తాత చనిపోయి ఇక ఒక పది రోజుల తర్వాత ఇ ఆయనే వండు కుంటానే స అంటుండు
అవునా
ఆ
హ హమ్
రామ్ముల్ కయలు కూడా కాస్ స్తా ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చిన ఆ
బాగానే ఉన్నాయి మాగడ పాలకూర కూడా ఎంత అంది ఇంత మెంతి కూర ఇప్పుడే కొంచెం చిన్న చిన్నగానే ఉన్నది
ఆ మేము మెంతికూర చుక్క కూూర అని పెట్టినాం లేగాని మా అక్కడ కోళ్ళు అసలు
ఆ మా దగ్గరా కూడా కోళ్ళు బాగా అక్కలు మొత్తం పికేసినాయి
పక్కనుళ్ళ కోళ్ళ ఏమ కానీ మా కోళ్ళు అయితే అన్నిీ ఆకుల అన్నిీ పోడుసుుకొని తిన్నాయండి
అవును అయి ఉండనే అందు చుట్టూ చ చీరలు కట్టినా కూడా అవి పోదునే ఉన్నాయి వెంటనే ఉంటాయి
ఇ అ
ఇక రోజు ఇవే తింటాను కాని అలా పప్పుచారు చేేసినా పాపుడాలు ఎంచి తే
ఉమ్మ్ ఆహా
లిట్టూ ఆ రాసుకుంట పడుకున్నడూ ఈనె సెల్లు యూత్తాండు ఈమె ఆడుకుంటాంది
అవునా
ఉమ్ పొద్దుందా ఈమె తొనే అయితంది ఒకగాడుంత పడుకున్నప్పుడే కొంచెం రెస్ట్ గ్యాస్ కళ్ాలకు చక్రాలు లెక్క ఊకు ఆడపోతుంది ఎడు తరుగుతుది బూడుదలాతాది మంచి అది అంతా ఆగమాగం
అవో మా అమ్మాయి కూడా ఈరోోజు మధ్యాహ్నం పడుకుంది తానం పోసినాం ఈడికి వచ్చినాకనే
హమ్
పోసినంక ఇగ పడుకో వెడితే కొద్దిసేప్ ఇగ బనానా తినేసి పడుకుంది ఇగ పడుకుంది ఇగ నేన్ కూడ క గంట పడుకున్న అట్ల
హూ
నే ఇగ పడుకున్నా ఇక్కడ చేసే పని కూడా ఏమి ఉండలేదు కదా అనేసి ఇగ పడుకున్న
ఆ
అప్పుడు కొంచెం ప్రశాంతత అనిపించింది ఇగా ఇంటికాడుంట అసలు పడుకోనే పడుకోదు నన్ను పడు
అంతే మరి ఎవరొ ఒకలుంటే వాళ్ళనెత్తు వాళ్ళని చూసుకుంటే మనం పడుకోవొచ్చు
అవ్ పడుకున్నప్పుడేమన్నా నిదర్రాదు నాకు నిదరోస్తునప్పుడేమో ఆమె పడుకోదు ఇంటికాడ
ఆ యామె పడుకున్నప్పుడు, టకటక పని చేసుకోవాలె
ఊ ఆమే పడుకోకున్నా మా మావయకి త్తె ఆ పట్టుకున్న పది నిమిషాలైన టకటక చేసుకుని వస్తయిలే గని ఆమె పడుకున్నప్పుడేమో నాకు నిద్దు అస్సలే
వంట మీరే చెత్తారా మీ హస్బెండ్ చెత్తారా అండి
మా అత్తయ్య వాళ్ళిఇక్కల్లేరండి
ఆ మీరే అహా ఒన్ మీరు చే స్తరా మీ హస్బెండ్ చేత్తడా అంటన ఒంట
హ్మ్ మీ ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి నేను చేస్తా దాదాపు ఆయన చేస్తడండి.
ఊ వంట నేర్చుకోండి ఇప్పడి వరకైనా
వచ్చండి నాకు కాకుంటె నేనొండితే ఆయన మెచ్చడు అందుకని ఇగ ఆయనే వండుకుంటడు.
ఆ
అంతకు ముందు కూడా మా త్తయ్య ఉన్నప్పుడు కూడా ఆయనే వండేది ఎక్కువ
కొంచెం అట్ల హెల్ప్ చేత్తె ఏంకాదు ఎందుకంటే చిన్నపిల్ల నువ్వు చూసుకుంటవ్ కదా కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఒకొక్కసారి ఆ మంచిగనే అర్థం చేసుకుంటడు కనీ ఇగ ఓసారి చిరాకు
హ్మ్
హ్మ్ ఇంకా తిన్నారా మరి ఆయన
హ్మ్ ఫోరో క్లాక్ కే కదా అండి తిన్నది ఇగ ఇప్పుడిగ మళ్ళీ ఇగ తినేలేదిగ
అరగదు అయిన మటన్ కదా
ఆ మళ్ళీ మటన్, బగారా అంత అయి ఉహ్
హ్మ్ తాతయ్య వాళ్ళు మంచిగున్నరా బాగున్నరా
ఆ మంచిగనే ఉన్నారండి.
హ్మ్ తోట దగ్గరికి వెళ్ళిండా ఇంటికానే ఉన్నాడ ఇవ్వాళ
ఈ రోజు ఇంటికాడే ఉన్నారండి ఫంక్షన్స్ ఉన్నాయిగా మూడు ఉన్నాయి ఇక్కడే మూడు ఉన్నాయి అనేసి ఇగ ఇంటికి వెళ్తా అన్నాడు అప్పటికి రెండింటికి ఇగ అంటే ఇగ బాబాయ్ వాళ్ళు అప్పటికి టికి ఇగా తినడానికి అనేసి రమ్మన్నరు గుగ్గిలు వేసారు వేస్తే ఇగ అయి కొన్ని తిను ఇన ముచ్చట్లు పెట్టేసరికి మూడున్నర అయింది, ఇగా అన్నం తినేసరికి నాలుగు నాలుగయింది ఇగా ఇగా కొంచం డీచ్అయ్యిండు
అవునా
మా తాతయ్య ఇగ పోలేదిగా
ఆ
లేదిగా మళ్ళీ అనం తడానికని మళ్ళీ మా ఇంకో బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళిండు
ఆహ్
ఒకటే పిలుస్తా ఉంది మా పిన్ని
ఆ అటు పెళ్ళకి పోయరా అండీ మీ ఆయనా ప్రో మరి ఎవరన్నా
ఆహా వెళ్ళలేదండి అంటే నిలా ఇక్కడ ఏదో
నల్లెల్ల
ఆ అక్కడికి వెళ్ళారంట బాపమ్మ వాళ్ళు
ఆహ్
బాబమ్మ వాళ్ళును మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళారంట ఏమి ఇమ్ మాదిరి ఇవరే ఎమో వెళ్ళ లేదిగా
అవును
ఈ చిన్న పిల్లని వేసుకొని మొన్ననే అసలు ఘోరంగా
ఆ చిరాకు అయితది ఈ ఎండా తిరుగుడు ఫంక్షన్లా పోతే మందిలో చిరాకు చేస్తారు వాళ్ళు
ఆ చిరాకు అందులో మళ్ళీ ఇక్కడ మా ఊరికి వెళ్ళి బస్సు ఎక్తా ఉంటే ఫుల్ రష్ లాస్ట్ బస్సు అసలే ఎక్క నివలేదు అయినా ఇరి కీర్ కీర్ ఫుల్ రష్ అసలు అడుగు పెట్ట పెట్టడానికి కూడా లేదు అసలు అంతగానే ఉంది ఇక ఎలాగాలో ఎక్కేసినా ఎక్కేసినంక కూర్చోవడానికి సీటు లేదు
అవును
ఇంకో అత్తయ్య కూర్చుంటా ప్లేస్లు నే కూర్చున్నా కూర్చున్నాక బస్సు ఆ టికెట్ల అయినా అంతా అందరి కోట నంక ఫోన్ ఇచ్చిండు ఇంక ఫోను ఇత్తే ది ఆ సరే అండి
మళ్ళ తర్వాత చేయి
ఆ కూర్చో మాట్లాడదాం
కా